హలో గుడ్ ఈవనింగ్ మేడమ్ బాగున్నారా
బాగున్న మేడమ్ హై అండి ఏం చేస్తున్నారు మేడమ్
ఆ ఏమి లేదు మేడమ్
తిన్నారా
ఏం చేస్తున్నారు మేడం మీరేం చేస్తున్నారుార
లేదు మేడమ్ పిల్లలు ఆడుకుంటున్నారు బయట ని నిల్చున్నాను
అవున
అ
ఉ
మరి ఏం చేసినారు మేడం
కరీ మటన్ మేడం మీరేం చేసారు?
హలో హలో హలో మేడం స్టక్ అవుతుంది వాయిస్ స్టక్ అవుతుంది. హలో
ఆ మేడం
ఆ మేడమ్ వయిస్ స్టక్ అవుతుంది మేడమ్ ఆ ఇప్పుడు ఓకే హలో హలో ఆ మేడం ఆ ఇప్పుడు వినిపిస్తుంది మేడం
ఏం చేస్తుది మేడం కర్రీ అంటే ఏమన్నా స్పెషల్ చే
ఆ సెషలో అంటే మటన్ పచ్చడి పెట్టాము మేడం
ఎట్ల చేస్తారు మేడం పచ్చడి అంటే మటన్ పచ్చడిలీ
ఆ ఫస్ట్ మటన్ని బాయిల్ చేసిన మేడం పస్ ఉప్పు ఇట్లా వేసి బాయిల్ చేసాము బయల్ చేసి అవి వాటర్ మొత్త మొత్తం డ్రై అయిన తర్వాతకి నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేసాను అయిలో ఫ్రై చేసి ఆ ఇంటిది కొంచెం పీసు రెడ్ ఇస్ వచ్చేదాకా ఫ్రై చేసి
చిన్నగా కట్ చేసుకోవాలా మేడం చిన్న కడ
ఆ చిన్న ఆ చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ చిన్నగా కట్ చేసుకొని వాటర్ డ్రై అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి పౌడర్ డ్రై అంతవరకు బాయిల్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి అది వేసుకొని నెక్స్ట్ ఇక వెల్లుల్లి పేస్ట్
మామిడికాయ పచ్చ
ఆ ఇక వాట్లా అందులో కలిపేటి అన్ని ఇక అందులో ఆయిల్లో వేసు ని పీసెస్ ఇ డ్రై అంటే ఫ్రై చేసిన పీసెస్ అని వేసుకోవడం అంతే
తీసుకోవాలి మేమ కొలత తో తీసుకోవాలా
ఆ మేడం అంటగా నిమ్ మూత అంటద్ద పీసెస్ ఎన్ని ఉన్నాయో దాని మోతాదుగాని తీసుకున్నా మేడ దానికి ఏం కొలతా ఏం లేదు ఇంకా
అంటే మా కూడా మా అత్తమ్మ ఏస్తుంది పచ్చ వెళ్తుంది అప్పుడప్పుడు నేను చూడను నేను ఎప్పుడూ చేయలేదు ఫిష్ పచ్చడి కూడా ఇలనే ఉంటారు మ్యాడం సేమ్ దా
సేమ్ దాని లాగానే మేడం కాపోతే ఇది మాటనమో ఫస్ట్ బాయిల్ చేయాలి ఫిష్ బయాలు అవసరం లేదు మేడం కొంచెం ఏంటి గాలికి ఆరబెట్టేసి ట్రై చేసుకోవడమే
డైట్ ఆయిల్వి ఇడమనా
మాది డైరెట్ ఆయలో ఇయడమే మేడ ఫిష్ అయితే
బా మ బస్ బాగా వేస్తున్నా మాత్త మా వాళ్లు బాయిల్ చేయకుండానే చేస్తారు ఫ్రై చేస్తారు అంట
అవునా ఏము న అయితే చేసినా మడ ఎందుకంటే ఆ వాటర్ వాటర్ వస్తాంటారు కదా మళ్ళీ అయినా కూడా మనం ఫ్రై చేస్తా అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తా అంటే ఆయిల్ ఆయిల్ వాటర్ వాటర్ వస్తుంది కదా వాటర్ ఫామేషన్ ఉంటది కదా మేడం మనికి డరెక్ట్టు హ అది మొత్తం ఎనకడం కోసం అనేసి బాయిల్ చేసినేను ప్లస్ మళ్ళీ పీసు కూడా ఉడుకుతుంది కదా
ఇ కొంచం కై దసం మొత్తం గట్టియి అై అట్లనే ఫ్రై చేసి అంటే ఆయిల్ ఫ్రై చేసినాక తర్వాత
ఆ అ అంతే మేడ అది కూడా అంతే పిశు కూడాడా చిన్న పీస్ ఇట్లాగానే కట్ చేసుకోవాలి అంత అంత పెద్ద ఏ అంత పెద్ద పీస్లు అంటే మనం కర్రీ వండుకునే అంత పీస్ వేసి చేసుకోరు మేం చేసేదైతే ఇక చిన్న కట్ చేసినాం కానీ వాటిని బాయిల్ అంటే అదే
కిష అయితే మీరు ఎప్పుడు పెట్టలేదు కదా కిషూ ఖర్చుడి నుంచిే ఎప్పుడు పె మటన్ అయితే కొంచెం మాత్ర వటిందిగానే ప క ఎప్పుడు లేదు ఇంతవరకు ప్రై కూడా చేయడి లేదంటే మేము ఎక్వ ఉంటా ఎక్కువ చిినప్పుడు ఫ్రై చే ఇష్టం అంతే నార్మల్ గా ఫయి వింటారు కదా ప్రింకా మీ పెట్టి ఇట్లా చపాతి లాగా ఫ్రై చేస్తారు కదా అట్లా చేసినా అంటే మొత్తం ఫస్ట్ ఉప్పు కారం బాటిచ్చ తర్వాత బ దాన్ని ఫ్రై లాగా కాల్చినట్టు కాల్చ
ఉ అంటే ఫస్ట్ ఉప్పుకారం ఇట్ల అన్ని పట్టించి మసాలాలన్ని పట్టించి పేల మీద అయల్ బోస్
అ అట్లా కాలుస్తాం అట్లా ఫ్రై క అట్లా తింటాం అనకు అట్లా ద ఎక్కువ ఎక్కువ వచ్చినప్పుడు అట్లా ని పచ్చే రతే -
అవునా
ఉమ్ మీరు చేస్తారా మేడం ఎక్కువ మరి ఇప్పుడు ఎ
ఏంటి ఫిషా ఆ ఫిష్ అంటే ఇగా మాకు పడతా మేము అదేగా అంటే మీన్స్ మాకు ఇక్కడ చెరువుకు దగ్గర ఉంటది చెరుగు దగ్గర ఉండడం వల్ల మాకు కు ఎక్కువ వస్తే ఖచ్చితంగా ఉంటుంది మేడం ఇయర్లీ వన్ టూ టైమ్స్ అయినా చేస్తాం
మా సారు కూడా తెస్తాడు అంటే పీరలో పట్టినప్పుడు ఆయన వెళ్ళి పట్టు
ఉమ్ హ్మ్మ్
ఎక్కువ అంటే రెండు మూడు కేేళ్లు వచ్చినప్పుడు పక్కన వాళ్ళ జీవడం వ అంటే మేము ఒక రోజు వన్ కర్ర పులుసు పెట్టి మె అట్లా ఫ్రై చేయడం అట్లా వస్తాని ఇంకా పచ్చడి చేయా
హ్మ్మ్ ఉమ్
అ మేడం పిల్లలు ఏం చేస్తున్నారు
ఇప్పుడే తిన్నారు ఆడుకుంటున్నారు టీవీ చూ స్తారు చిన్నమె టీవి చూస్తుంది ఉమ్ ఇద్దరు ఆడుకుంటున్నారు
అయింటన్నరా మంచిగా చూసుకుంటున్నారండి
ఆ ఆ మేడం లేదు లేదు టీవీ చూస్తారు ఫోన్ ఎవరు చూడట్లేదు
మ్మ్ హ్మ్ మ్ మ్మ్ బాగా పిల్లలందరూ ఫోన్ జూడం అలవాటై
ఆ ఇప్పటిదాకా అంటే తినిపి చ్చి అంత వరకు అన్నం దినిపిచ్చే అంతవరకు బాబు జూసిండు
కూడా అలవాటు జేసిరా అట్లనే ఫోన్ చూస్తే ఫోన్ చూసు
ఇగ లేకపోతే తినడు మేడం మ్మ్ ఏంటంటే ఇంకా ఊరికే అటు ఇటు ఉరుకుతా ఉంటాడు. ఒక దగ్గర నిలబడడు ఇగ ఆయన వెన క ఉరకాలి
కాని ఉరికినా పర్లేదు కాని మరి ఫోన్ చూపిస్ కుంట తినిపియక్
అదేగా అన్నీ నేలకేస్తడు అస్ సలు తల అస్సలగి ఎత్తాడు ఎంత బలవంతంగా పెట్టినా కూడా
అందరికీ తెలిసిన విష యమే కానీ
ఇ అది తప్పట్లేదు మేడం ఏదో క్ కొంచెమన్నా కడుపుల పడుతుది అన్నట్ అంత చూసి అదొక్ ఒకటి అంటే మార్నింగ్ అట్లా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు వచ్చినాక ఈవినింగ్ అయితేనే వాళ్ళ డాడి ఫోన్ అయితేనే తీసుకుంటాడు వేరే ఎవరు ఫోన్ తీసుకోడు ఇంకా
మ్మ్ హ్మ్ నమరే అందరన్ ఉంటుంది ఫోన్ చూపి యొద్దు చూ ను గానుకుంటునే తినాలి గదా అని చెప్ విస్తున్నరు తినాలి కదా అని చూపిస్తే చూపి కాయ తింటావా ను దగ్గరికొస్తుంది కదా
మ్మ్
ఇట్లనే అలవాటై అందరికీ అన్నీ అలవాటైతున్నాయ్
ఔన్
ను గూడా స్టార్టింగ్ వసలు అస్సలి ఇవ్వకపోయె దానివి పోను నువ్ ఇచ్చినా కూడా ది కొన్నిోడు అయితే నేను ఫోన్ చూడాలని ఇచ్చిన కూడా పక్కన పెట్
అవును అసలు స్టార్టింగ్ లో ఆ స్టార్టింగ్ లో ఇతను కూడా మా బాబు కూడా ్యే సర మేడం కానీ తర్వాత తర్వాతకి ఇక పెద్ద పిల్లలు చూస్తా అంటే ఇక వీడికి అలవాటు అయింది
ఏం కా తీసుకోాలని ఇచ్చినా కూడా ఏమో దాని పక్కకు పెట్టే వాళ్ళే ఇప్పుడు అప్పుడప్పుడు చూ చూడడం నార్మల్గా ఏదైనా వర్క్ ఉంద అనేసి ఫోన్ ఇవ వల్ల చిన్న కొంచెం కొంచెం కొంచె కొంచెం అలవాటు అయిపోయింది
సల్ నేను అంటే పొద్ందాక నేను ఉంటే మాత్రం అసలు చూడడు మేడం ఇ డాడ వస్తే డాడ ఫోన్ ను తీసుకు కొని చూస్తాడు అంతే తప్ప నా దగ్గర నా ఫోన్ అసలు తీసుకోడు నేను బెదిరిస్తా కదా ఇంకా అట్లా అనేసి నాకు ఫోన్ తీసుకోడు డాడ వస్త సత్తనీయంగా తీసుకుంటాడు
అ ఒక ట్వంటీ మినిట్స్ చూస్తేనే వాళ్ళ బ్రెయిన్ రాబ్ అయితుందింట ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ చూస్త వన్ అవర్ అ బేనంతా ఆయి పోతున్నాంట బేను అంటే ఇం తక్కువ విచ్చిన కొంచెం ఏం ఆట్లేదండి ఇ
అవును
ఎంచేసినా దాన్ని మాత్రం ఆపలేకపోతున్నా అస్సల్ ఫోన్
ఉండలేక హా ఇంకేం మేడం మీ పిల్లలు ఏం చేస్తున్నారు మేడం
ఫోన్ వద్దని ఆ మేడమ్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది మేడం
ఫోన్ వద్దని నేను మల్ల తీసుకుంటుంటే ఇ మరియు టీవీ లో అలవాటు అయ్యి
హు
ఇది అండి అప్పుడప్పుడు బంద్ చేసినా ఓకే ఫోన్ అయితే ఎప్పటికి చూస్తారు కదా అని ఇగ టీవీ లో అలవాటు చెసిర్రు
ఈయన కూడా టీవీ చూస్తారు మేడం మాక్సిమం టీవీ చూస్తా చెడు అంత ఇగ వాళ్ళ డాడ్ వస్తానీ ఇగ పోను అది కూడా ఇంకా తినేటప్పుడు ఇంకా అది ఇస్తా ఉంటాడు అంతే ఇక తినాలానే ఇహ్
అంతేనా ఫోన్ అసలు చూడకుండా మొత్తానికి బంద్ చెపియ్యడమే బెటర్ అనుకుంటా
ఉమ్ అవును మేడం
మీ సైడ్ పెడతారా మేడం పిల్లకి బ్రెడ్ ఫ్రూట్స్ సవి ఏం తీసారా
అర్ధం కాలే మేడం హలో
మూస వీ
ఆ మేడం చెప్పండి ఆ చెప్పండి మేడం ఛి ఆ మేడం చెప్పండి ఆ మేడమ్ వినిపిస్తుంది చెప్ చెప్పండి హలో ఆ మేడమ్ ఆ హలో
ఆ మేడ మేడ సరే మేడ